ఫోన్ చేసిన
ఫోన్ చేసినా డాడీ ఫోన్ చేస్తా ఆ ఇంట్లో ఉన్నా అని చెప్పిండు
మేము కూడ క్యాటరింగ్ పోయి వచ్చినం
అవునా ఎందుకు రా ఫీవరే వచ్చింది అన్నావ్
పొద్దునెనే
ఆ
ప్రొద్దున్నే వచ్చి నత్తాంటే డాక్టర్ వచ్చిండు ఆ మోటరు కొత్త మఠం పని చేత్తర అవి నచ్చినాక మళ్ళా కొత్తావి పెట్టినార్ అవి నత్తన్నాయి అంటే మళ్ళా డాడి పైకిపోయిండు ఓ నైట్ తొమ్మిది అయిండు
కాదే చెప్ రెండు మోటర్ సరిగ్గా వస్తలేదు పది నిమిష్ మళ్ళీ ఒకసారి అయిల్ తుడవాలి
ఎగ వాళమం దం కట్ట మీడదు ఫోన్ కనపడటం లే
ఏ డాడీ కష్టం అయితుందట అధరా పొలం కాడ అటు ఇటు అటు ఇటు తిరగాలేక పోతున్నా అంటున్నాడు పోరా దండి మీరు ఇద్దరు ఉన్నారు
ఇగ
ఆ
చిన్నోడు ఏంటి ఇప్పుడు
పోయిందా
ఆ
ఏం చేస్తాడట
పిల్లొల్లని పట్కొని పొయిండ్రు
హ్మ్
ఎక్కనో
హాస్టల్
డ్యూటీ లేదా రా
టూ టూ నైన్
ఆకు టూ టూ నైన్ ఆహ్
హ్మ్
తిన్నావా
ఏ బ్రష్ చేయలే నేను ఇంకా
వి ఎవల్లేరా
ఉన్నరు
ఉన్నారా వాళ్ళు పోరా అ మరి
హ్మ్ హు చావు కుంటార్
చదువుకుంటూరా
నా
ఏం చదువు
సి ఎ
సి
సీ ఎ రా
అట్టడకు గా
హ్మ్
వానికి నచ్చింది అంటనా అడా
ఏమో రా
మీరు హాస్టల్లో ఎవరు లేరా వచ్చే వాళ్ళు
ఆహ
వాళ్ళకి శాలరీ ఎంత ఉంటుంది చుట్టూ
చానా ఉంటది చానా అంటే చానా
ఇయా జితయ్ పో
అ అది మస్తు ఇయర్స్ చదవాలె
మస్తు
మస్తు చదవాలే అంటున్నా
చాలా ఇయర్స్ ఆ
ఎవరు లేరా
ఇప్పుడే మోటార్ బెసీ నీళ్లు పట్టి గోడకు నిల్లి పట్టినా ఒక గోడ ఉంటే మమ్మీ పడ్తంది ఏంటి
కాల్ చెయ్
థర్టీన్ మాట్లాడాలే
బామ్మో
థర్టీన్ నా సెవెన్ అఐనా
సవన్లైన్ని కట్టేనే
మొత్తం చూపెట్టది ఎందంటే ఆవు ఫన్ టీవి పడుతా అంది
హ
ట్వంటీ అల్ల లో ఉత్తం ముందు లెవెన్ లెవెన్ అయినట్టు పెట్టింది
హ
ఇలా ఓపెన్ చెప్స్తా ఏం రిప థర్టీన్మా మళ్ళా నైన్ ఎయిట్
అయ్యో
థర్టీన్డి
అవు
ఆ
కాదు రాళ్ళు ఎన్ని కట్టయినా
అలా మూడు నగు కట్టై
మరి
అందుకే తప్పపు పెడతాం
హ కావచ్చు
ఎ సెవెన్ అంటే ఇంకా సిక్స్ అైన్ ఉ
కావచ్చు
అయిపోతది
మన్నాళ్ళు గి ట్లా జయాపను
చెతా
ఈరోజు మొత్తం కంప్లీట్
ఆ ఎల్
భరత్లేడా భరత్ లేడా అయి ఇస్ ఏం కరీ చేసింది మమ్మీ
ములక్కాయ
ఆ హ ఏ కడుతురన్న
రేపతారు గోడల్ మొత్తం లెస్నాయ్ దర్వాజాలు కిటికీలు అన్ని పెట్టిర్రు
ఫోటోస్ పేట్రావరా చూస్తానెం
పెడుతా ఆగు విడో ఉన్నట్టుంది పామ్
పంపు
అఆ ఇది పెట్నక్క మంచ్ ఏది లేదు తీసి పంపుతా ఆగు
ఉ తీయ్ పం మళ్ళ పంపితే కట్ అయితది ఏమో
ఆ
తీశి తరువాత పంపించ్చేషయ్ ఇంకా ఎన్ని రోజులు పడతాళ్లు అ ఏంటిది
ఇంకెన్ని రోజుల
మ్
రేపత్తే మొత్తం తేత్తదిగా
ఊ
ఇగా స్లా మనదే ఆగుతది స్లాప్ కాడా మూడు లక్షలు కావాలట
ఆ అవునవును
దాని వల్ల ఆగుతది అంతల గోడలు తడుస్తాయి పైసలు పడుతది బిల్లు పెట్టాలే లక్షరూపాయలు అత్తాయ్ బిల్లు అయి ఫోటో తీశి పంపాలి వాళ్ళకి
ఆఆ ఏంటీ
పైసలు కావాలి
ఎందుకు రా
ఫోన్ కొనుకుంటా
తూ
అరే ఫైనాన్స్
మ్
ఇ ఎమ్ ఐ లా
కొందాం తే మంచిది కొందాం
ఎప్పుడు
ఆ.. ఇప్పుడు డాడీ అటు ఇటు కట్ట లేక డాడీ యే బాధపడుతున్నాడు
ఆ
ఊ ఇప్పుడు ఇగా అన్ని అంటే ఇగా మమ్మీ నన్ను తి పిచ్చి తిట్లు తిడుతది
నాకు నేను అనేది
అదే నీకు అయినా కూడా ఇవన్నీ చెప్తే తిడతది అంటున్న
అదే ఎందుకు తిడుతది
ఎందుకు తిడతది అంటే
అయిపోలేదా నే
మమ్ముందా
ఉన్నది ఒక్క గోడ వట్టనిచ్చిన అప్పటి నుంచి
మ్మ్ హ్
దానికి ఏమంటంది అది చెపు కళలు కంటందా మరి
మొత్తం ఉన్న వారం రోజులంతా నాకు అదే అయిందిరా పడుకున్నట్టుగాదు ఏం కాదు ఊరికిపోవాలా వాటర్ పట్టాల అదే ఉంది నాకు
దేనికి
గోడ కి
నువ్వెప్పుడు ఉన్నావ్
ఉండుడు నువ్వు వారం రోజులు నో
ఆ ఇప్పుడు బంద్ చేసి వచ్చినవా అగడాత్తంది ఏమైంద్ చిట్టెప్పుడు వుందే ఆ
మొన్న సంక్రాంతికి వచ్చినప్పుడు
లేకపోతే చిట్టీ కట్టు ఇంక వారం పట్టిందా జువేల్లారి
అడుగారాదు ఇప్పుడున్నా అయిపోతుండే అనిపిస్తుంది
నువ్వు ఉన్నావ్ కదా ఆ అ
పోయిరాపో రేపు ఎల్లుండి హాలిడే అని చెప్పు
ఏమో అదే ఆలోచిస్తున్నా ఇట్లనే ఒకైనా ఇంట్లకి షిఫ్ట్ అయితే మంచిగ రావ వచ్చు
మొన్న అత్తే ఐపోవ్ రెండు వేల నాలుగు అయిపోయి
ఎప్పుడు
ఫ్రైడే సిక్లీవ్ పెట్టుకుంటే సండే సాటర్డే సండేమో హాలిడే
ఉహ్ మాకు ఫ్రైడే అట్ల లీవ్ పెట్టుకోవద్దన్నారు. మండే లీవ్ పెట్టుకోవద్దన్నారు
ఈ రెండు వేల ఆరు రెండు సంవత్సరాలు ఆ మూడో నెల అయిపోతంది ఇంక మూడు నెలలు నాలుగు నెలలు ఇగ. ఇగ అప్పు తెచ్చింది ఇరవై ఏడు ఏడ్ ఇరవై ఆరు గా ఆ అంటే ఇంక మూడు నెలలు ఆ
ఏంటి
అప్పు తీసుకున్న ఆ రెండు సవంత్సరాలు ఎంతకు తీసుకున్న ముప్పై రెండు చాలా ముప్పై ఐదు వేలకు గిన్ని సంవత్సరాలటా ఆ ఎట్లా తెలుత్తది అది ఎట్ల కొడతారు చిట్టి ఆ సంవత్సనికి పదిహేలు అయితే రెండు వేలు అట ఆ అట్టండే రెండు సంవత్సరాలకి రెండేల ఆ పదివేలు ఆరువేల ఐదు ఐదు వందలు ఆరు వేల ఐదు వందలు ను ఇది సంవత్సరం పన్నెండు వేలు
పదమూడు వేల
ఆ ఆ సంవత్సరానికి రెండు వేలు సంవత్సరానికి వెయ్యి ఏమో రెండు వేలేమొనే పది వేలు అప్పుడు ఆరు వేలు ఇవి ఐదు వేలకెంత వెయ్యివెయ్యి వెయ్యి ఎంత మూడు వేలు ఇది ఎంత తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఇంటు ఇవి తొమ్మిది వేలు పద్దెనిమిది వేలు
బానే చేస్తున్నారా మయిసు ఫోన్ పెట్టినవా నువ్వే చెప్పు తిన్నా
ఆ ఎవే ముప్పై వేలు పది వేలకు రెండు వేలుగా ఈ ఐదు వేలు పక్కకి పెట్టి ఐదు వేల అయిగానీ ఐదు వందలు ఇవి పదివేలు పదివేలు పదివేలు ఆరు వేలయి ఐదు వేలకేయ్ ఆ పన్నెండు వేలు ఈ ఐదు మీద లెక్కేయవ ఐదుకి ఐదుకి వెయ్యి కెంత ఐదు వందలు వెయ్యి వడ్డీ మ్ పది వేలకు రెండు వేలు అంటే ఐదు వేలకు వెయ్యి కాదా
ఐదు వేలకు వెయ్యి మూ తొమ్మిది వేలు అయితది ఇగ ఆరు వేలు అయితది ఎంత పద్దెనిమిది పద్దెనిమిది వేలు ఉమ్ ఇగో ఇవే పద్దెనిమిది వేలయింది మితికి రెండు వేలకే అయిపోయింద ఆచిట్ మళ్ళ పద్దెనిమిది వేలంటే వెే పద్దెనిమిది వేలు అ తీసుకునే ముప్పై వేలు